ండి బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారంండి
వంట చేస్తున్నానండి
అడి ఏం వండ చేస్తున్నారండి
సాంబార్ చే సాంబార్ ముద్ద చేస్తున్నానండి
దేంట్లో చేస్తున్నారంటే వంట గ్యాసా లేదంటే పొయ్యి మీదా అండి
ఆ ఇండక్షన్ స్టవ్ ఉందండి
ఓ ఎలక్ట్రికల్ ఓకే అండి కాదండి మీకు న్యూస్ తెలిసిందా
ఆ తెలిసిందండి గజ ఇరాన్ ఇజ్రాయల్ వార్ వల్ల గ్యాస్ షార్టేజ్ వస్తుంది ఇప్పుడు గ్యాస్ అన్ని బంద్ అవుతుంది
అవునా తెలిసిందాండి న్యూజ
ఉ తెలిసిందండి ఏంటో అండి అక్కడెక్కడో వా జరిగితే ఇక్కడ మన మనం ఇవి అవుతున్నట్టుంది
కాదండి మీరు న్యూస్ చూస్తుంటారయితే అనమాట
పట్టన్నాండి
అవునా న్యూస్ పేపర్లు చదువుతారా అయితే
చవుతానండి
అవునా మంచి పని మంచి హ్యాబిట్ అయితే అదే అండి చూడండి ఎట్ల అయిపోయింది అసలు అది ఎక్కడో ఎక్కడో ఏ ఎక్కడో వేరే దేశంంలో జరిగితే మా దేశం మీద పడింది కదండి ఇప్పుడు ఎంత కష్టం అయితేని చెప్పండి
అవునండి ప ఇక్కడ పీజీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ చాలా మంది నియవసిస్తున్నారండి పీజీ ఇల్లో వాళ్ళు ఎలా చేస్తార ఏమో అండి
కాదండి ఇప్పుడు పీజీలు కాదు ఇప్పుడు సిటీలో అయితే అంటే పల్లెటూరులో అయితే ఎట్ల పొయ్యిలో అట్లా కాదు అక్కడ అవైలబుల్ ఉంటది చేసుకుంటారండి కానీ సిటీ లో అలు పజ హో హోటల్స్ రెస్టారెంట్స్ ఇన్ని పోతే ఎట్లండి అ అసలు వాళ్ళు ఎట్లు చేస్తారు అసలు ఫుడ్
ఆ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటుందో ఏమో అండి ఏం తీసుకుంటది గవర్నమెంట్ కూడా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ రావల్స్ రా రావడం ఆగిపోతే అయితే ఏం చేస్తారు
అది నిజమే లేండి కానీ ఏదో ఒకటి యాక్షన్ తీసుకు కదండి అంటే ఇప్పుడు ఆ వారికి మాకి ఏం సంబంధం ఉంది చెప్పండి ఏదైనా మా మా దాంట్లో జరిగి ఏదో ఇట్లా నిలబడి అంటే బంద్ చేస్తే ఏదో అనుకోవచ్చు కానీ ఉ ఉన్నట్టుండి ఇట్లా సడన్ గా చేస్తే ఎట్లా అండి అసలు ఏదో ఇంట్లో అయితే ఒకసారి తీసుకొని వచ్చింది ఒక రెండు నెలలు మూడు నెలలు వస్తాయి యూజ్ చేయొచ్చు ఎందుకంటే జనాభా తక్ సో అలా సర్దుకొని పోతారు కానీ హోటల్స్ రెస్ రెటారెంట్స్ ఎంత మంది సిటీలో బతుకుతున్నారు చెప్పండి అంత సొంత
అవునండి అవన్నీ వదిలేసి చిన్న చిన్న హోటల్స్ పెట్టుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ బ్రతుకుత ఏంటి దాని పన ఆధారపడిన వాళ్ళ అంతా ఉంటారు వాళ్ళ వాళ్ళంతా ఏం చేస్తారో ఏమోండి చాలా భయం వేస్ంది
అదే అండి నాక అదే అదే నాకు ఈ రోజు అట్లా న్యూస్ చూస్తా అంటే
కొన్ని ఐటీ కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారండి ట్టండి పెట్రోల్ డీజిల్ కూడా కొంచెం షార్టేజ్ వస్తుంది అని
అవునవునండి నేను న్యూస్ చూశానండి ఆంధ్రజ్యోతిలో వచ్చిందిఐ రరోజు న్యూస్ పేపర్ లో చదివిన న ఏం ని అట్లుంది నే చూసి షాకు అసలు ఏమి ఇట్లా అసలు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి ఎంత కష్టం అయితుంది పీజీలో ఉండే పిల్లలు కానీ వాళ్ళు ఇంకెక్కడ పోయి తింటారు అక్కడ అంత
ఆ అది ఒక పెద్ద ఇది అండి ఇప్పుడు రెంట్ కట్టింటారు ఇప్పుడు బయట కూడా అంత ఫుడ్ అంత అంతా ఆ ఇది అవుతుందండి కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడే సిక్స్టీ నైన్ రూ పీస్ సిలిండర్ పైన పెరిగిందండి
ఓ ఏం చేస్తారండి గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి యాక్ష అని తీచ్చుకొని త్వరగా దీన్ని సాల్వ్ చేస్తే ఏదో అట్లా హెల్ప్ అవుతుంది కాగాని లేకపోతే నిజంగానే చాలా కష్టపడాాల వస్తాయి
అవునండి మీరెలా అండి మీరు పీజీలో ఉంటారా
లేదండి మేము ఇంట్లో ఉన్నాను సో అంటే ఇంట్లో ఉన్నాం కాబట్టి ఏదో అట్లా అంటే ఇంట్లో తెలుసు కదా పల్లెటూరులో ఉంటే పోయి ఉంటది అవైలబుల్లో కట్టెలు దొరుకుతాయి కాబట్టి ఆమ్ ప్చ్ చేసుకొని ఏదో అట్లా అడ్జస్ట్ అవ్వచ్చండి అది సాల్వ్ అయ్యేంత వరకు కానీ పాప్ మ్ అదే సిటీలో ఉండే వాళ్ళ గురించి తెలుసుకుంటేనండి బాదేసి లేదంటే ఎట్లా చేస్తారు ఇక్కడ నుంచి అక్కడ పోయి సిటీలో ఉంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా పాపము ఆ పిల్లోలు అంతా ఎట్ల తిన్ టారు మరి
అవునండి వా కొంతమంది స్ ఆ కాలేజ్ స్ స్టూడెంట్లు హోటల్స్ పైనే డి డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఏం చేస్తారొ ఏమో అండి పాపం ఇప్పుడు ఫుడ్ కొరత వస్తదండి
ఆది నిజమే అండి ఏం చేస్తారు ఏమో పాపమసలు ఎట్లుంటారో
ఊ
ఇన్ అప్పుడేదో కరోనా అని వచ్చా అక్కడ చూస్తే అట్ల అయిపోయా అది ఎక్కడో దేశంలో వచ్చింది మా దేశానికి వచ్చి పడ ఇప్పుడు మళ్ళీ ఎక్కడో యుద్ధం జరిగితే మళ్ళీ మా దేశానికి వచ్చి పడింది ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్
వచ్చే ఆదాయం తక్కువ పె ఖర్చులు ఎక్కువ అండి
ఆ అది నిజమే అండి అది ఈ ఏం చేస్తారో ఏమో ఈ గవర్నమెంట్ వాళ్ళు తెలిదు కాని జనాలు మాత్రం చాలా ఇబ్బంది పడతారండి ఈ టైమ్ లో అయి
అవునండి మన ఇప్పుడు ఓ ఉన్న వాళ్ళంటే ఎంత రేట్ అయినా పెట్టి కొనుకుంటారండి కొంతమంది పాపం వాళ్ళేం చేస్తారు ఏమో అండి
అవునులేండి అంటే ఇప్పుడు పేదోళ్ళు ఉంటారు కదా పాపము వాళ్ళు ఏం చెస్తారు చెప్పండి చాలా కష్టం ఐతుంది వాళ్ళకు గాని కానీ ఇప్పుడు ఇప్పుడు అంటే ఇవి ఇవి కూడా గెస్ట్ హౌస్ అట్లు ఉన్నాయి కదండి డి అట్లాంటి దాంట్లో కానీ చాలా కష్ట అయిపోతది కదండి చాలా ఎక్కడ నుంచో ఈ వేరే దేశం నుంచి వచ్చి స్టే చేసే వాళ్ళు ఉంటారు
అవునండి
అంత ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ రెస్టారెంట్ లు రెస్టారెంట్ లో హోటల్స్ అయితే చాలా చెప్పాలంటే హోటల్స్ అండి ఇప్పుడు దెబ్బ తినేది
అవునండి హోటల్స్ పీజీస్ అండి
అవునండి అసలు వాళ్ళకి ఎంత త మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అది ఆగిపోతే వాళ్ళ జీవితం ఎట్లా గడుపుతారు చెప్పండి వాళ్ళు దాని మీదే ఆధారపడి బతుకుతుంటారు
ఊ
ని ఇంకా అలాంటప్పుడు ఇది ఇట్లా అయిపోతే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఏమో అర్థమే కాలేదండి మీరుట్లా ఎలక్ట్రికల్ కాబట్టి ఎట్లా బచావండి మీకు కొంచెం అట్లా అడ్జస్ట్ అయ్యి చేసుకొని పోవచ్చు
చేసుకొని పోవచండి గ్యాస్ పైనే డిపెండ్ ఇక్కడ కొంత సిటీస్ లో ఇప్పుడు ఆ పొయ్యలే వేసడానికి కూడా ప్లేస్ ఉండదండి కట్టెలు దొరకవు అవైలబుల్ ఇగ పల్లటూరులో ఉండే వాళ్ళకైతే కట్టెలు అన్ని దొరుకు గయ్యి పొయ్యలు వేసుకొని వంట చేసుకోవచ్చు
అవునండి నిజమే అది ఏం చేస్తారో ఏమో అండి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏదో అంత త్వరగా అయితే ఎంత వీలయితే అంత త్వరగా ఏదో ఒక సొల్యూషన్ వెతికి సాల్వ్ చేస్తే రి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి లేదంటే చాలా వరకు దెబ్బతింటాయండి హోటల్స్ రెస్టారెంట్స్ చో పిజిలు బా ఎంత కష్టం అవుతుందేమో స్టూడెంట్స్ ఎంత మంది ఉంటారో హాస్టల్లో స్ హలో ఎన్ని కాలేజెస్ ఉంటాయి అవును
హైదరాబాద్ లో ఇట్లా దోశలు పూరీలు అవన్నీ చేయడం బంద్ చేసి చేసారంటండి ఇడ్లీ అట్లా ఎందుకంటే అవి ఎక్కువసేపు తీసుకుంటది కదండి గ్యాస్ సో అలా ఇవన్నీ బంద్ చేశారండి ఏదో సింపుల్గా అయిపోయే ఐటం మాత్రం పెడుతున్నారంట అలా ఎన్ని రోజులన్నీ తింటారండి
అది నిజమే కదండి మరి అసలు అంత అమౌంట్ కట్టి మళ్ళీ అట్లా ఫుడ్ తినాలంటె అంటే ఎంతైనా బాధ కదండి ఎది వాళ్ళకి
ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ పీజీలో యాక్చువల్ గా టిఫిన్ పెట్టి ఆఫ్టర్నూన్ కి బాక్స్ చేస్తారండి ఆ కానీ ఈరోజు జు ఆ ఒక ఇడ్లీ ఒకట పెట్టి అదే బాక్స్ కూడా తీసుకెళ్ళండి అని చెప్పారంటండి పాపం
అదే చూడండి మరి ఇప్పుడు ఆ పిల్లలు మళ్ళీ తి మార్నింగ్ తినండే ఇడ్లీనే మధ్యాహ్నం తినకయి కదా చెప్పండి అసలు మార్నిం గ్కే తినలేము అదే మరి ఇడ్లీ ఇంకా ఆఫ్టర్నోకె ఏం బాగుంటది చెప్ప చెప్పండి ఎంత చూడండి అప్పుడే ఒక్క రోజుకనే ఎంత కష్టం అయిపోయింది పిల్లలకి అప్పుడే
అవునండి
అవు ఉనప్పుడు ఇంకా ముందు ఇంకా అసలు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్టింగ్ లోనే ఇట్లాంటె
ఇంకా అదే ఇంకా ఇప్పుడు ఇంకా షార్ట్ స్టేజ్ వస్తూ ఉంది ఇంకా పూర్తి రాలేదు ఇంకా పూర్తి వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటదో ఇంకా మీరే ఊహించుకోండి
అదే మరి నాకైతే నిజంగానే భయం వేస్తుంది అంటే పాపం సిటీలో బతు
ఇండక్షన్ స్టవ్ ఉండే వాళ్ళు మాత్రం సేఫ్ అండి
అవును ఇండెక్షన్ అ ఇండక్షన్ స్టవ్ అలాగే ముందే బుక్ చేసుకొని ఉండేవాళ్ళు గ్యాసెస్ ని అలాంటి వాళ్ళు కొ ఎట్లో అట్లా గడపోచ్చు కొద్ది రోజులు కానీ
టూ త్రీ సిలిండర్స్ అన్నా పడుటుతుందండి
అవునండి ఎందుకంటే జస్ట్ అంటే జనాభా వాళ్ళకి జనాభా బట్టి కదండి వాళ్ళ వెయిట్ దంతా పోయేది సో అందుకే పడుతుది ఈ ఏం చేసుకుంటారో ఏమో అండి పాపమ్ మ అసలు నిజంగానే బాధేస్తుంది ఇది తెలుసుకుంటే
ఆ
ఏమో చూద్దామండి ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా త్వరగానే కొంచెం దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకొని ఓస్తారో లేదో
తీసుకొస్తే మంచిది అండి లేదంటే చాలా కష్టమైపోతది
అవును అండి సరేలేండి మరి మీరు
ఈరోజు సాంబారు రాగి ను అంత చేసుకుందాం అనుకుంటున్నాం ఇది ప్రోటీన్ ఫుడ్ కదండి
ఆ రగి ముద్దా చేసి మీర్ తి
హ్మ్ తింటానండి మీరు తినారా అండి
నేను ముద్ద తినేనండి చాలా అసలు అప్పుడు చిన్నప్పుడు
ట్రై చెయండి అది హెల్త్కి చాలా మంచిది రాగి ప్రోడక్ట్
అవునా అండి చూస్తాండి ఎప్పుడైన ట్రై చేస్త అంటే నాకు అంటే ఇంట్లో ప్రతి రోజు చేస్త
మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా అండి అక్కడికెళ్ళి వండు కొని ట్రై చేయండి రాగి ముద్ద చికెన్ బాగుంటది
ఇంట్లోనే చేస్తామండి రోజ్ రోజు ను మూడు పూట్లను ఉండాల మాకి కానీ చూద్దామండి ఏమైనా అంటే నాకేమో నచ్చదు రాగి ముద్ద రైస్ ఎక్కువద రైస్ అదే నేను కువ్ ట్రై చేసేది చూద్దాం ఇంకొ సరే ట్రై చెయ్
మ్ సరే అండి ఈరోజు మంచి కొత్త టాపిక్ మాట్లాడుకున్నం ఈ ఇప్పుడు ఈ రోజె జరిగిన టాపిక్ గురించి మనం ఇంకా కొంచెం బ్రీఫ్గా తెలుసుకున్నాము ఏ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తామొ ముందు
అవునండి ఆ తెలుసుకుందాం అందుకే రోజు న్యూస్ పేపర్లు కూడా చదవాలండి ఇట్లాంటివి మాకు తెలుస్తుంటాయి లేదంటే కష్టం అయిపోతది కదా ఓన్లీ మొబైలే చూస్తే తెలిసేలేదు మనకి న్యూస్ పేపర్లు ఇట్లా అన్ని చదివి తే మంచిగా తెలుస్తుంది అవగాహన ఉంటది మనకు కూడా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యా థ్యాంక్ యూ అండి